హలో
హాయ్ రా
హలో ఆ హాయక్క
బావున్నరరా ఆ బావున్నం అక్క మీరు బావున్నరా ఆ బావున్నం అ ఏం జేస్తున్నరు ఏముందిర వేజి ఇప్పుడు కరువు పని బెట్టిరుగా కరువు పని పోతున్నం వస్తున్నంరా మీరు
అవునా మోమ్ బోట్లే అక్కీడ పెట్టీరు మాగ్గుడా
మ్మ్ మాకు బెట్టిరూ మే నేనే మేటిగ వెళ్ళి ఫోటోల్ తీ నము రావడం లేటు టైం వేస్టైతుంది
టే మా దగ్గర పెడుతూరు గనీ మాకూ బుక్కు లేదక్కా
బుక్కు కొత్త దీసుకోపోయిరా అమౌంట్ మంచిగ పడుతుంది కరువు పనిలో
ఇక్కడ అప్లై జేషినా గనీ పేర్లు రా
పేర్లు రాట్లే అంటే మనము ఎం. ఈ. వో ఆఫీస్కెళ్ళి అక్కడ చేపించుకోవాల్ రా ఫస్టూ మన ఊర్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికెళ్ళి అతనికో లెటర్ పెట్టి అడికెళ్ళాలంట
ఆ
ఊ అట్లెళ్తే వస్తదంట
ఇగంటే అమ్మ వాళ్ళమ్మ వాళ్ళ పని బోతారు ఇగెవ్వరు శ్రద్ధ పెట్టట్లే
మా అమ్మ వాళ్లు అటెళ్తరు గాబట్టీగ మీకు వీలు గా ట్లేదు
తిన్నారా అక్క
తిన్నం రా మీరు తిన్నరా
ఆ తిన్నవక్క
ఏం కూర రా
మాది ఈ రోజు బెండ దొండకాయ ఫ్రై అక్కా
మీది ఏం కర్రీ ఆది దాన్ని ఆ దొండకాయ్ అంటారు చూసినావా రా కూర ఈ సీజన్లో అవే కదా అయ్యేది
అవునా
ఇంకేం చేస్తున్నారు ఏదో ఈ మధ్యలో ఎటో టూర్ కెళ్ళావా రా సమ్మర్ లో ఎక్కడికీ ఎళ్ళలేదు ఇగ
ఆహా ఎళ్ళలే మా అక్క వాళ్ళే ఈడికొచ్చిర్రు
అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ఇంటి దగ్గరనే వాళ్ళే వచ్చి ఒక వన్ వీక్ ఉన్నారు మావిడికాయలు అయిపోయినాయా రా
గా
మామిడిపండ్లు అయిపోయినియా రా
ఆ అయిపోయినయి అక్క
అంటే అన్నీ పచ్చిలెక్క అమ్మిర్రా లేక మీమా వరంగల్ ఎళ్ళేసి వచ్చినం రా ఉమ్
నేను మామిడికాయలు కొన్ని పచ్చడి కన్ని కొన్నేమో పండ్లు పండబెట్టి అమ్మినం అనమాట
అవునా మాయి కూడా చాలా వరకు మేము మా చెట్టియి అన్నీ పండ్లు పచ్చిలెక్కే అమ్మినం
అంటే గీడ ఊర్లో పచ్చడ తీసుకుంటారు గానీ పైసలు ఇత్తలేరు ఏం ఇయ్యట్లేరు అక్క
ఊ మాకు ఎమ్మటే చెట్టు దగ్గర కొచ్చి లెక్క పెట్టుకొని పైసలిచ్చి పోతారు
మా క్యాస్టోళ్ళకే ఇచ్చినం టూ ఫిఫ్టీ ఇయ్యాలె వ
తీయాలి వన్ మంత్ క ఇచ్చిరే మూంది ఆ అట్ల అయితే ఇబ్బంది ఐతది కాదా ఎమ్మటి ఎమ్మటి ఇస్తే మంచిగ అన్పిస్తది
అందుకే మార్కెట్ లో పోషి అమ్మినం అన్నీ
అట్లా అయినే ఏం గాదు మార్కెట్లో అంటే వాళ్ళకు కొన్ని ఒకేసారి ఇన్ని కింటాల నిచ్చిర్రా లేకపోతే డైలీ కొన్ని అని అమ్మిర్రా అట్లా అయితే మనకు చు లాభం ఉంటది వాళ్ళకు కింటాలా ఇస్తే లాభం ఉండది
ఆ అంటే మార్కెట్ లో మేమే పోయి అమ్ముకున్నాం అనమాట
ఊ అట్లయితే బానే ఉంటది
ఊ ఎట్లాగో మా అమ్మ వాళ్ళు అదే పని చేస్తారు
ఆ అట్లనే బావుంటది ఎప్పుడైనా
ఇలైనా వెజిటబుల్స్ ఐనా కూడా మనం డైరెక్ట్ ఎల్లి అమ్ముకుంటే బావుంటది
అవును మనం పండిచ్చి మనం అమ్ముకుంటేనే మనకు ఏమైనా లాభం వస్తది లేకపోతే ఏ
ఈసారి నువ్వు టూర్ అంటే పిల్లలని తీ అవును మనం పండిచినయి మనం అమ్ముకుంటేనే మనకి ఏమనా లాభం వస్తాది లేకపోతే ఏం రాదు అలానే చేయాలి మేము కూడా మొక్కజొనే ఇస్తారి ఐకేప్లో కోసాం మా మార్కెట్లో ఎంత తక్కువ
అ
హలో పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలే ఆ పొయ్యి వచ్చిండ్రే పిల్లగాళ్ళు కూడా పోయినా నేను కూడా పోయి ఒక త్రీ డేస్ ఉండి వచ్చినా అంతే
ఆహా
ఆహా ఉమ్మ్ ఆ త్రీ డేస్ కూడా వరంగల్ పోయినాం ఆ వరంగల్ల్లో వేస్తమ్మలగుడి భద్ర కాలి గుడి అవన్నీ చూసోచ్చినాం ఉమ్మ్ కానీ ఎండకి ఎటు తిరగబుద్ధి కావట్ల అసలు ఎవరు లేరే టెంపుల్లో అయితే ఒకప్పుడు టెంపుల్లో బొచ్చడి మంది ఉండేది అసలు ఈ ఎండకి ఏమో ఎవ్వరూ లే చెరు
భయమైతుంది
నువ్ వెళ్ళాలిగా అనుకునే వాళ్ళు మాత్రమే వచ్చిరు తప్ప రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఎండ బాగా కొడుతుంది కదా ఉమ్మ్ చా సయ్యర్ బా బాగుంది ఎండ
ఈ ఎండ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ కొడుతుంది
చాలా వున్నవి ఈసారే చాలా టూ మచ్చ్గా ఉన్నది ఏమో వర్షాలయితే అసలు ఒక్క వర్షం కూడా లేదు ఒక అట్లా వచ్చిపోతదేమో ఒక వాన చల్లగ ఉంటదని చూస్తే అసలు వానే రాట్లే అసలు ఈసారి గాలిదమ్ములు లేవు ఏం లేవు ఒక ఎండొక్కటే ఉంది ఈసారి ఆ ఎండ ఒకటే ఉంది అమ్మో ఎండకి పోతే మళ్ళీ నీడ కోస్తే కన్లే కనిపియట్లేదురా అంతా టూ మచ్‌గా ఉన్నది అసలు ఈ సంవత్సరం కాలం కాదటే కాదురా ఏమో అందరూ అలనే అంటున్నారు కానీ కొంతమందో ఏం కాదు ఫస్ట్ స్టార్టింగే వర్షాలు వస్తాయి కొని రోజులే అంటారు మళ్ళా కొంతమంది అంటారు సిక్స్ మంత్స్ వరకు ఇదే ఎండ ఇట్నే కొడుతదట మళ్ళ కొంతమంది అంటారు
వామ్మో అట్లయితే కష్టమే ఇగా
మంత్స్ వరకి ఇట్నే కొడతాదటరా ఎండా
వామ్మో
ఉమ్మ్ ఇట్లనే ఎండ సిక్స్ మంత్స్ కొడితే అసలు మనుషులు కూడా ఎవరు బ్రతకరు
అవున
ఉమ్మ్ వామ్మో అసలు ఘోరంగా కొడతానయ్ ఎండలు ఒక పది నిమిషాలు బయటికి పొయో చి ఇంట్లోకి వస్తేనే అసలు కళ్ళు తిరిగినట్టు అంత చికాకు అయితంది
నేనైతే కూలర్ కానుంచి లేవట్లే
ఉమ్మ్ ఆఫ్టర్నూన్ ఫో ఫైవ్ వరకు కూలర్ కిందున్న తర్వాత వచ్చేసి ఇగ బయటనే తిరగాలి ఎక్కువసేపు కూడా ఉండొద్దు కూలర్ సిక్స్ సెవెన్ వరకి మళ బయట తిరుగుగా మళ్ళ ఎయిట్ థర్టీ నైన్ కి మళ్ళీ కూలర్ పెట్టుకుంటాం పడుకుంటాం నేను పైన్నే పడుకుంటున్నా
మేము బయట వేసుకున్నాం కూలర్ పెట్టుకుం
కులా కూలర్ పెట్టుకుంటాం అక్క మేము పైన పడుకుంటున్నాం ఇక కూలర్ లేదం లే కొంచెం మంచిగా అనేది అతుంది ఇంట్లో కూలర్ పెట్టినా అసలు తట్టుకోలేకపోతున్నాం
ఆమ్మో ఏడింటికె ఎండ ఎల్తాంది
అంతే ఈ మేము కరువు పని పోవాలంటే భయ గాని పోక తప్పదు ఇగ పొద్దు మమ్మీ ఈ రోజు ఉండదు కదా ఈ రోజు పెట్టేరు బానే ఎందుకు ఈ రోజు ఎందుకు ఉండదురా ఓహో ఈ రోజు తెలంగాణ ఫౌండేషన డే కద అవునుగాని ఈ రోజూ పెట్ టీరు కొద్దిగా అక్కడ చాక్లెట్స్ అవి ఇవి డిస్ట్రిబ్యూట్ చేసి
ఆహ
కొంచెం కానీ ఎండలకు భయపడి చాలా మంది తక్కువ వస్తున్నారు
ప్రాణాల కంటే ఎక్కువనక్క పని
ఆ అట్లనే ఆలోచిస్తారు చాలా మంది
ఇగ ఏజ్ అయిపోయినోలు రారు
ఈగ ఏజ్ అయిపోయినొలు రారు వాళ్ళే వస్తున్నారా ఇప్పుడు ఏజ్ అయిపోయినా వాళ్ళే అటో ఇటో ఎండల గుండ కలుగుత వస్తున్నారు కొద్సేపు పని చేస్తున్నారు మంచిగా అట్లా నీడ కూర్చుని వతారు ఆ అమ్మో మామూలులో రాలేకపోతారు వాళ్లు ఎట్లా అంటే వామ్మో ఎండకు భయపడి అసలు మా దగ్గర ఎవరు పోతారో ఎవరు పోట్లేదు తెలవట్లే మాకు ఇట్లా మా అనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో ఈ రోజు ఇంటికాడ ఉంటె రేపైనా సంపాది తెచ్చుకోవచ్చు గనే ఎటు పోతాం అంటరు అయితే వాళ్ళు ఏమ అవును ముసలోళ్ల సంటోళ్లు ఇవ్వాల్నే ఉంటది మనకి పని రేపటి నుంచి మనం పాన్లేకి పోతాం ఈ పని కన పో పోకపోతే ఎట్లా అని వాళ్ళు అనుకుంటరు వాళ్లు గ్రేట్ అసలు నిజంగనే కూల్ వాటరు చాలా వాటర్ ఒక టాక్టర్ నిండా తీసుకొస్తున్నారు ఒక యాభై క్యాన్ల వరకు అన్ని క బీట్ చేస్తారు
వాహ్
అసలు టు టు మచ్ గా చాలా మంది వస్తురు అనుకుంటా మ్ నాకు ఒక థర్టీ సె సీష్టి మాస్టర్లు ఉన్నాయి అంటే సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ వస్తారు ఇగ దాంట్లో కొంతమంది రావట్లేదు సిక్స్ హండ్రెడ్ అన్న కాడ ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ వస్తారు పర్లేదు మంచిగనే వస్తారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏరా ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు అక్కడ ఉంటారు
మ్
మ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నైన్ టెన్ వరకు మళ్ళీ ఇంటి దగ్గర ఉండడు
మంచిగనే ఉంది
మంచిగానే ఉంది ఇట్ల అయితే ఇగ చల్ల పూట వెళ్ళి రావచ్చు కదాని అట్లా చాలా మంది వస్తున్నారు మంచినె ఆ బెటర్ కదా అట్లా అని
అట్లైతే
ఇగ కొంచెం బెటర్గా అక్క ఎండగొట్టదు ఎండదెబ్బ గూడా దాకదు దెబ్బ దాకదు మళ్ళీ ఇగ అందరు ఒకేసారి ఒక దగ్గరకి వచ్చి కొసేపు వర్క్ చేసుకోవడం కొసేపు అందరు ముచ్చట్లు పెట్టుకోవడం కొంచెం ఎంజాయ్ ఉంటది వాళ్ళకి
ఉమ్
ఉమ్ ఇగ పొద్దున ముందు చెట్ల కింద గూర్చునేది అవును ఇప్పుడు కూడా అట్నే కూర్చుంటారా కానీ కొద్దిసేపు పని చేస్త స్తున్నారు లే కొలత ప్రకారం జేయాలంటున్నారు గదా ఆహా అట్లాగాదక్క నార్మల్ గా పనికి పోయివచ్చినంక గూడా మా దగ్గర ఇంటి దగ్గర చెట్లకింద గూర్చునేది ఉమ్ హూ ఇంగ ఇప్పుడు గట్లా గూర్చునే ఛాన్స్లేదు అంతే ఈ సారి అసలు బయట గూడా ఒక్క మనిషి చూడొద్దాంమన్నా గూడా కనిపించట్లే అస్సల్ కనబడట్లే ఎవరు ఇంట్ల పని సరిపోతుంది చాలా వరకు వామ్మో చాలా ఇబ్బంది బడుతున్నారు ఈసారి ఉన్నంత ఎండ ఎ ప్పుల్ లేదు అవును చాలా ఉమ్ ఎక్కువ కూల్ డ్రింక్స్ కూల్ వా వాటర్స్ ఇవి ఫ్రూట్స్ జ్యూస్లు ఎక్కువ తీసుకోవడం అని చెప్పేసి చెప్తున్నారుగా
ఆ
ఉమ్ మళ్ళ టీవీలో కూడా చెప్తున్నారు మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ వరకు బయటికెళ్ళ వద్దని హెచ్చరిక లిస్తున్నారు బానే
ఉమ్
ఉమ్ సరే రా మరీ ఎన్నిచ్చినా గానీ కొట్టె ఎండ గొడ్తనే ఉంది
టోల్ తిరుగుతనే ఉన్నారు ఇంట్లుండేటోల్లు ఇంట్ల ఉంటారు
అవును సరే రా మరి సరే అక్కమరి ఓకే రా బై
ఆ